బాగున్నారంండి
ఉన్నామండి మీర ఎలా ఉన్నారు
బాగున్నామండి ఇంకా ఏం చేస్తున్నారంండి వే సవిికాలం వచ్చింది కదా
అవునండి అసలు వేసవికాలం లాగానే లేదండి ఒక పక్క ఎండ కొడుతుంది ఒక పక్క వర్షం పడుతుంది ఒక పక్క చలి పెడుతుంది
దగ్గర మాత్రం అసలు ఇండలు మండిపోతున్నాయి కాకపోతే ఈ రోజు కొంచెం కొంచం వాతావరణం అనేది చల్లబడింది
అవున అండి ఏంటో అండి అసలు ఏ కాలంలో ఏమవుతుందో కూడా తెలుయదు ఎండాకాలంలో వాన పడుతుంది వానకాలంలో ఎండ ఎండగడుతుంది
అవునండి అసలు వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి కదా ఇంకా ఉష్ణోగ్రతలు కూడా ఆ ఒక్కొక్క టైమ్ లో అసలు చాలా మండిపోతున్నాయి ఎప్పుడే
లా మారుతు రఋలు కూడా అర్థం అవ్వ అవునండి అంతా మనం చేసుకుందే అండి మన వాహనాల నుంచి వచ్చే పొగ దూ దధుమ్ వీటి వల్లనే అండి ప్రకృతి కూడా చెడిపోతుంది
ప్రకృతి మాత్రం చాలా చెడిపోతుందండి ఇంకా ఇవే కదా మన అన్ని పైకి కాలుష్యం షం పెరిగి అన్ని దెబ్బతీసి అసలు వర్షాలు టైం కి పడక ఇబ్బంది వస్
అవునండి చాలా ఇబ్బంది అవుతుందండి అసలు ఈ ఈ కాలంలో అసలు వర్షం పడ్ డం ఏంటి అని
అవును అసలు ఇంకా చెట్లను కూడా చాలా నరికి వేస్తున్నారండి ఇంకా పట్టణాల్లో అయి తే మొత్తం చెట్లను నరికి వేసి ఫ్యాక్టరీలు కడుతున్నారు పెద్ద పెద్ పెద్ద భవనాలు కట్టి ఇంకా మనకి మంచి వాతావరణం లేకుండా చేస్తున్నారు నారు అందుకే మనకి చాలా ఇబ్బందులు వస్తున్నాయి
పట్టణంలో అయితే విపరీతమైన చెట్లు నరక నరికి వేస్తున్నారండి వి విపరీతంగా ఎంతో పెద్ద పెద్ద ఎన్నో నా ఎన్నో కాలాల నాటి చెట్ల కూడా నరికేసి మరి ఎందుకు అంతలా బిల్డింగ్లు కట్టేస్తున్నారు ఆ అర్ధం కాట్లేదండి నలభై అంతస్తులు ముప్పై అంతస్తులు
అవును అసలు ఇంకా అయితే ఇదే కష్టం అవుత అన్ని వాహనాల నుంచి వచ్చే పొగ వల్లనే కదా బ వాతావరణం దెబ్బతిని మనకి వర్షాకాలంలో వర్షాలు సరిగా పడట్లేదు ఎండాకాలంలో ఎండల్ సరిగా పడట్ల కొట్టడం లే దు అదే ఇంకా అన్ని మంచి ఉంది ఇంకా ఉంటే ఆ వాతావరణం కూడా చాలా బాగుంది అ అన్ని సమయానికీ పడతాయి కదా ఏ ఋతువో కూడా అర్థం అవ్వట్లేదండి ఈ ఈ కాలంలో మాత్రం చాలా ఇబ్బందిగా వస్తుంది అన్ని చెట్లని నరికివేయడం మనకి మన్ చి ఆరోగ్యాన్ని కూడా మనం
అవునండి అందరికం టే ఆ వ్యవసాయం చేసే వాళ్ళకి రైతులకి ఎక్కువ ఇబ్బంది అండి ఇప్పుడు పంటకి పంట చేతికొచ్చే సమయానికి వానలు పడ్డం ఏంటో అందరికంటే ఎక్కువ బాధపడేది రైతులే అండి
తనూ బాగుంటేనే కదా మనం కూడా బాగుండేది వాళ్ళు పండిస్తేనే కదా మనం కూడా ఆనందంగా అసలు ఉంటాము వాళ్ళకి వర్షాలు అనేది చాలా అవసరం కాకపోతే అసలు వర్షాలే కురవడం లేదు ఎప్పుడు కురుస్తున్నాయో కూడా తెలియట్లేదు మనం కూడా ఆ మనకి స సాధ్యమైనంత వరకి మంచిగా ఏదన్నా ఖాళీ స్థలంలో మనం కూడా చెట్లని న్నా టాలండి మనం కూడా నరికి వేయడం తప్పు అన్నట్టుగా చూడాలి అసలు
ఇప్పట్లో అయితే ఇంటికి ఒక మోటార్ బైక్ లేదంటే బండి ఉండే ఇప్పుడు ఇంటికి పది పన్నెండు ఎన్నెన్నో ఉంటున్నాయండి అసలు అట్లా
అవునండి ఇంకా సిటీ లో మాత్రం మొత్తం మనం కాలుష్యాన్నే పీల్చుకుంటున్నాం స్వచ్ఛమైన గాలే లే దు ఇంక స్వచ్ఛమైన గాలి లేంది వాతావరణం చెడిపోకుండా ఎలా ఉంట మనకి సమయానికి వర్షాలు ఎలా వస్తాయి ఎండలు ఎలా కురుస్తాయి వాతావరణం చాలా దెబ్బతింటుంది ఇంకా ప్లాస్టిక్ వాడకాన్ని కూడా మనం తగ్గించాలి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ చెత్త ప్లాస్టిక్ ఇదే కదా పొల్యూషన్ మొత్తం కాలుష్యం తిస్తుంది
అవునండి చెత్త అయితే ఎక్కడంటే అక్కడ ఏసేస్తున్నారండి బాబు అసలు చెత్త డంప్ యార్డ్స్ లోనే వేయట్లేదండి ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే ఎక్కడ దొ అకతే అక్కడే అండి ఆ వాసనకయితే విరోచనాలు వచ్చేస్త్ తండి బాబు వి అ ఇట్లా అలా అని ఈ రోజు జిహెచ్ఎంసి వాళ్ళు ఈ రోజు ఉదయాన్నే చేసినా మళ్ళీ రా రాత్రికల్లా అక్కడ అదే పరిస్థితి తిటండి వాళ్ళైనా ఎంత గనం చేస్తారండి
అవునండి ఇంకా అదే ఈ చెట్లు సరిగా లేవు ఇదే మొత్తం ప్లాస్టిక్ ప్లాస్టిక్ కవర్లు ఇదే కదా అసలు పో మొ మొత్తం మన వాతావరణన్ని దిబ్బతీసేదంటే మనం స్వచ్ఛమైన గాలి పీల్చుకుం అంటే కదా రకరకాల చెట్లు మంచి వేప చెట్టు నుండి వచ్చే ఆక్సిజన్ ఇవి పీల్చుకుంటేనే కదా మనం ఆరోగ్యంగా ఉంటాం అందుక అండి ఈ రోజు ఈ కాలంలో జనాలది చాలా ఆరోగ్యం దెబ్బతింటుంది అసలు పట్టణాల పట్టణ వాసుల
వాసులు అయితే చాలా అవునండి పట్నంలో ఏంటంటే ఉదయాన్న లేలీచామా తిన్నామా సుబ్రంబర్ చచుకున్నా వారు ఇల్లుని ఆఫీస్ క వెళ్ళామా వచ్చామా ఇదే అండి వాళ్ళకి ఇక్కడంటాయంండి బందారు అని బంధాలు వాళ్ళకి ఎంతసేపు కంప్యూటర్ ఫోన్స్ ఇవ్వండి పట్ణంలో ఉండే పిల్లలు కూడా అంతే అండి పల్లెటలు తగ్గ పిల్లలు ఉన్నట్టు ున్నారండి
పట్టణాల్లో ఇంకా పిల్లలకి మంచి వా వాతవరనం కావాలంటే మనం ఏదైనా పార్క్ వెళ్తేనే అక్కడ నాలుగు చెట్లలను చూస్త స్తున్నారండి పిల్లలకి చెట్లు ఎలా అంటి ఈ ఏ చెట్టు నుండి మనకి ఏం వస్తాయి కూడా తెలియట్లేదు ఈ రోజు లో మాత్రం రకరకాల పండ్ల చెట్టు చెట్లు మంచి పూల చెట్లు ఇవన్నీ అసలు ఏమి అవగాహన లేదు అసలు
ఏ చెట్టు ఏ చె అన్ని చెట్లు ఒకే చెట్టు అనుకుంటారండి వాారు
అవునండి అసలు వాళ్ళకి ఏం తెలియట్లేదు మనమే వాళ్ళకి మంచిగా చెప్పాలని మంచి మంచి చెట్ని నాటి ఇంకా వాళ్ళకి చెప్తేనే అర్థం అవుతుంది లేకపో క పోతే మన ముందు తరానికి ఏ చెట్టు ఏంటో పూల చెట్లు ఇంకా పండ్ల చెట్లు కూరయల చెట్లు కూడా తెలియదు అసలు
సినిమాల్లో చూపించే విధంగా అయిపోద్దండి
అవునాడా సలం ప్రతి ఒక్కటి మన కాలుష్యాన్ని మన వాతావరణాన్ని అసలు దెబ్బతీస్తున్నాయి ఇంకా అందుకే పల్లెటూరులో మాత్రం మంచి రకరకాల చెట్లు ఉంటాయి రై వ్యక్తులు వ్యవసాయానికి వెళ్తారు మంచి టయానికి వర్షాలు కురుస్తాయి
అవునండి
మంచి ఆరోగ్యం అయితే ఉంటుంది అసలు వాళ్ళందరికీ
కానీ ఎప్పుడు మ లో పెట్టేలా వచ్చ కాలంలో భవిష్యత్తులో నాకు తెలిసి ఈ చెట్లని మనం మ్యూజియమ్స్ లో పెట్టుకుంటామేమో అండి అలా అయిపోతే
అవునండి అలా అయిపోతుంది అసలు ఏది తెలియకుండా ఉంటున్నామ అండి ఇంకా మనం కూడా మంచి ఖ మనం కూడా మనకి ఎంత వీలుయి అంత ఇప్పుడు గ ప్రభుత్వం కూడా మంచి చెట్లను పెంచండి అనే పథకాన్ని తెట్టాయి ా అది మనకు తోచినంతగా రకరకాల చెట్లను పెంచుతే మనం కూడా మంచిగా వా
వాతావరణాన్ని కాపాడన వాళ్ళ అవుతాం కదా అవునండి కానీ ఇప్పు ఇప్పటి కాలం వాళ్ళకి ఏం అర్థమయితుండి ఆకులు కాలక చేతులు కాలాంక ఆకులు పట్టుకుంటే ఏం లాభం కదండి ఇప్పటికే ఎంతో పొల్యూషన్ ఇప్పటికి ఢిల్లీలో ఉన్నంత పొజిషన్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చేంత ఛాన్స్ ఉన్నంది
మనం చెట్ల నుండి వచ్చే గాలిని పీల్చుకుంటలేేమో ఇంకా వాహనాల నుండి వచ్చే గాలిని పీల్చుకున్నాంగా వాతావరణం దెబ్బ తింటుంది ఇంకా మనం మట్ మనుషులకి కూడా రకరకాల వ్యాధులు వస్తున్నాయి్ కదా ఊపిరితి త్తులు కూడా చాలా పాడవుతున్నాయి మనుషులకి
ఇంకా ఈ మధ్యన ఈ ఫోన్స్ రావటం వల్ల కూడా దాంట్లో అమ్ వచ్చే రేడియేషన్ వల్ల కళ్ళు పోవడం హెయిర్ లాస్ అవ్వడం పొల్యూషన్ అంతా ఒక పక్ కన పెడితే ఇదోక రకం అండి ఇదొక ఇదొక వ్యసనం లాగైపోయింది ఈ ఫోన్ కూడా
అవును అసలు ఇంకా అందరు మ్ ఫోన్స్ పట్టుకొని ఇంకా టైం ఇలా చేసే వాళ్ళు అదే నాలుగు చెట్లను పెంచుకొని వాటి మధ్య తిరుగుతూ సాయంత్రం వేళల్లో వాటి కింద కూర్ ర్చుంటే మంచిగ స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటాం వాతావరణం కూడా చాలా బాగుంటది ఇంకా మనం పండించు
పండించుకున్న ఆహారం తింటుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా రాను రాన్ పరిస్థితులు అలానే మారిపోవచ్చు అండి చెప్పలేము ఈ పొల్యూషన్ కి ఇక్కడ ఈ సిటీలో ఎం ఉండగలమండి ప్రశాంతం ఊరికెళ్ళిపోయి మనకున్నంత ఇంట్లో ప్రశాంతంగా ఉండి చుట్టుపక్కల చెట్లు నాటుకొని కూరగాయల చెట్లు ప ంల చెట్లు నాటుకోని వాటి నుంచి వచ్చి కూరగాయలతో వంట వండు కోవడం అద్భుతం ఉండి అసలు ఎంతో అదృష్ట
అవునండి ఇంకా ఇవే
కాలంలో మంచిగా మామిడి చెట్లు ఉంటాయ్ వాటి నుండి పచ్చ మామిడికాయలు ఇవైతే ఇంకా మనకి పట్టణాల్లో అయితే అసలు చూడ్డానికి కూడా లేవండి ఒక చెట్టు కూడా కనిపించదు అవునం డి ఇప్పుడు వాళ్ళు అమ్మేవి కూడా మొత్తం ఆ హైబ్రిడ్ అమ్మేటట్టు ఉన్నారండి ఇంజెక్షన్స్ ఇచ్చే అమ్మేటట్టు
అవునండి ఇలా ఉనంక ఇంకా వాతావరణం అందుకే పాడవుతుంది అన్ అసలు అన్ని విధాలుగా అన్ని మంచిగ పొల్యూష న్ సరిగా పాడవుడికే మనకి వ ఋతువులలో మార్పులోస్తున్నాయ్ కదా
అవునండి సరే అండి మీకు వీలైనంత వ కొన్ని చుట్టుపక్కల చెట్లు నాటించడానికి ట్రై ట్రై చెయండి
అవునండి ఇంకా నా సాధ్యమైనంత వరకు మనం చెట్లను నాటితే మనం ముందు తరానికి కూడా మంచి గ ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం మీరు కూడా అలానే చేయండి
తప్పకుండా అండి ధన్యవాదాలండి